బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి ఏం లేదు ఇప్ ఇప్పుడే భోజనం చేసినం కాస్ అ బయట సరదాగా నిల్చున్నామండి
ఆ అవునండి నేను కూడా అలాగే బయట నిలబడి కాల్ మాట్లాడుతున
ఏం తిన్నారండి ఈరోజు
ఇవలనా అండి మేము పప్పు చారు చేసామండి అయితే మీరు ఎప్పుడన్నా కందిపప్పు చేసామండి అయితే మీరు ఈ మధ్యలా కరీంనగర్ ఎప్పుడన్నా ఎళ్ళార అండి
ఆ వెళ్ళామండి పోయిన వారము
అయితే కరీంనగర్ లో ఒక ఆ టెంపుల్ ఉంటదండి అది వినాయ స్వయంగా వెలిసింది అన్నట్టు అయితే ఒకప్పుడు ఆ అయితే మేము ఏం చేసినము అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్లినప్పుడు మా అక్క ఏమని చెప్పిందంటే ఇగో ఒక పెద్ద వినాయకుడు ఉన్నాడే చూద్దాం పా అని తీసుకెళ్ళిందండి తీసుకెల్తే వెళ్ళాను వాళ్లు ఎంతో కొం ట్యాంకి లో పెద్ద వినా ఇంట్ల పడుకోని ఉన్నడు ఏ అయ్యో దేవుడ మంచిగాదు
అవును
వినాయకుడు ఉతిలా ఉన్నాడు దేవుడికి గుడి గడితే బాగుండు అని నా మనసులో అనుకున్నా అను అని మా అక్కయ్య తోటి కూడా చెప్పిన అక్కా ఇట్లా గుడి కడు మంచిగా ఉండు ఇట్ ఇట్లా వెడితే ఎట్లానో దేవుడి దయ వల్ల మల్ల గుడి కావాలనే అని అన్నది అంటే ఇగ కొన్ని రోజులు అందరు దాతలు ఆ అయితే గుడి కట్టిల్ అట్లయితే చాలా బాగుం ఉన్నది అబ్బా అప్పడి వినాయకుని కి ఇప్పటి వినాయకుని కి ఆ మా పన్నెది అబ్బానువ్వు దేవుడా ఇక్కడ గుడి కావాలని మొక్కితే వినాయకుని గుడి అయింది, చూడుపోవే చెల్లి చూడుపోవే అన్నది. అంటే వెళ్ళి మొన్న జూషా నాకే అసలు కళ్ళు చెమ్మగిల్లిపోయినయి అక్కడ నుండి రావాలన్పించడం లేదు అంత బాగున్నయ్ మళ్ళా అలాంటి వినాయకుని ఇప్పుడు ఆ వినే ప్పుడు కూడా ఎలా ఉన్నాడంటే మనకు కాణిపాకం వెళ్ళారా అండి మీరెప్పుడన్నా కాణిపాక కెళ్ళారా అయితే కాణిపాకలో ఆ కాణిపాక కులో ఎలా ఉంటోడో వినాయకుడు బాయిలో అలా అలా ఉన్నాడండి ఈ వినాయకుడు గూడా సంకష్ట రోజు చాలా జనమొస్తరట చాలా జనం అచ్చి పూజలు అవి అన్నీ చేసుకుం
ఆ
అలా కి అక్కడ దగ్గర్లో కాసంపేట అని ఉంటదండి అక్ క్కడ మనా ఎవరండి మానసదేవి టెంపుల్ ఉంటదండి ఎప్పుడున్న వెళ్ళారాండి
ఆ వెళ్ళినమండి వెళ్ళిన మండి
చాలా బాగుంటది కదండి అది చూసారా, అన్ని నవనాగులు ఉంటాయి మళ్ళీ చుట్టూ శివ లింగాలు మ మధ్యలో కోనేలాగ
అక్కడ అమ్మవారు అయితే సా కైలాసం నుండి దిగచ్చినట్లుంటుందండి
అవును అవును మళ్ళీ మన భారత్ భాతదేశంలో ఎక్కడా లేవటండి ఇక్కడ ఉంది ఇంకెక్కడో ఉ ట రెండే చోట్లనేనట ఆ మానసాదేవి
చాలా బాగుంటాదండి
దేవి స్టోరీ ఏమన్నా తెలుసా అండి మీకు
తెల్వదండీ
అంటే మానస్ దేవి ఏ ఎలా ఆ వెలిసింది ఆ
తె కదండి
ఆ అవును
శివుని బిడ్డని మానసదేవంటే
ఆ బరి శివుని బిడ్డ కానీ ఆమెకు పెళ్ళి అవేమి లేవా అండి ఆమె
తీ దేవి తపస్సు ద్వారానే పుట్టింది మానసా దేవి
ఆ
ఆ ఆ విషయం అయితే తెలుసా అండి
ఆ హలో
క చాలా బాగుంటాదండి మానసేవి టేబుల్ మానసా దేవి
అవునవును నేను కూడా వెళ్ళి చూసినయితే అ మేము వెళ్ళే రోజు మ త వర్షం మక్కయ కొడుకు పెళ్లైంది అన్నట్టు పెళ్లైతే పెళ్ళి అయినాంక సె కెండ్రోజు అయితే ఇక్కడ అచ్చంపేట్లో మానసా దేవి టెంపుల్ బాగుంటదట వెళ్దాం పదా అని వెళ్ళాం. వెళ్తాంటే మధ్యలోకి వెళ్ళినాంక మస్తుగా ఆడుపోదు వారం వర్షం. అబ్బా ఎం వర్ష్ షము మస్తు వర్షం పడింది పడ్డ తర్వాత మేము ఇ ట్ల గుళ్లోకి ఎంట్రీ అయి నం కథం వర్షం బంద్ అయిపోయింది. మళ్ళా గుడి నుండి బయటికి వచ్చినా, ఇ మళ్ళీ స్టార్ట్ అయింది అంత మమ్మల్ని కడిగినటైంది ఆదేవుడు మమ్మల్న్ అయితే మా అక్క వాళ్ ల బాబు ఆ మొక్కుకున్నాడు అన్నట్టు ఆ అదే పడిలన ఇ కొత్తగా తీసుకెళ్ళిన కదా తీసుకెళ్ళినక అమ్మవారు వచ్చి చెప్ చెపిందంట ఎకు మల ఇట్లా పా బాబఇతడని చెప్పిందట చెప్తే మళ్ళీ ఈ మళ్ళీ వన్ ఇయర్ లోపే బాబుట్టిండు వాళ్ళకు మల్లి మీ మస్త తండ్రి తోవ్వల కూడా మామిడి దోరికింది మాకు
అవునా
ఆ అంత సత్యం అన్నట్ దేవుడిది ప్పప్ ఈ మీర ఎప్పుడన్న అందరు కలిసి అట్లాడ్ టూర్ వెళ్ళారాండి.
ఆ వెళ్ళినంమండి వేములవాడకి ఎళ్ళేటప్పుడు వెళ్ళినం
ఆవ్ ఆ
మేములవాడకి వెళ్ళేటప్పుడు వెళ్ళినాం చాలా బాగుందండి మ
అటు వేమ్లవాడకేల్లి రాంగ మధ్య మధ్యలో అక్కడికి వెళ్ళి కలిసి వచ్చారా
ఉమ్ అవునండి. అక్కడ దర్శనం అయిన తర్వాత అ భోజనం కూడా పెట్టిరండి భోజనం కూడా చేసినం మేము
అవు అదృష్టమంతులు అమ్మవారిది భోజనం దూరకడంటే అదృష్టం.
ఉమ్
అరే
ఆ వరంగల్ వుంగలా సుబ్రమణ్య స్వామి గుడి అన్నీ బాగుంటాదండి
అవును అవునండి బాగుంటది అక్కడికి ఇక్కడికి అవునండి బాగుంటదండి మేము కూడా అక్కడికి వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వో అయ్యారండి. అదే ఉంది చాలా ప్రత్యేకత అండి.
అవునండి మా ఫ్రెండు మా ఫ్రెండు మాకు కూడాూ దేవుడు వచ్చి చెప్తేనే మాకు పాప పుట్టిందండి మేంగడ ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తాము
అవును ఈసారి కూడా వెళ్ళాలి ఆడా అలంక్ కరణ ఎంత బాగుంటుంది పూల తోటి అలంకరణే ఇక్కడ ఏ దేవుడి కూడా అలా అలంకరణ అనేది ఉండదు. చాలా బాగా ఎషి సరే
మీరు ఎప్పుడు వెళ్తారారంండి ఈ మధ్యలో వెళ్ళట ఎప్పుడు చెప్పండి మేము వస్తాం
ఆ వెళ్ళాలండి మధ్యలో ఒకసారి వెళ్తే అమ్మవారి ఈ కృప మా మీద ఉంటది. ఇక వెళ్ తేనే బాగుంటదండి అయితే ఒకసారి ఏమైంది కదా అంటే పంచమి రోజు వెళ్ళామండి. వెళ్తే ఆ అక్కడ ఏం చేసి మీరు ఆ ఎలిన్ తర్వాత వేరే వాళ్ళు ఉంటారండి మోతయ్యన్ ఇంగ వాళ్ళ భార్య అయితే వాళ్ళు గుళ్ళోకెళ్ళిద్ దండం పెట్టుకు బొట్టు తీసుకొని బయటికి చ్చిన్లో అచ్చి అక్కడ కూర్చున్నాంక అమ్మ కొంచమూ నీ బొట్ ట్టు పెట్టి మాకు నీ చేత బొట్టు పెట్టావ అని నేను అన్నానండి. అంటే ఆ అమ్మాయి ఏమన్ తేలివి లేదా ఆ గట్లా ఎట్లా పెడుతాం మేము దేవుడి కాడి బొట్టు మీకు ఇవ్వమని అన్నది. ఇవ్వాల మేమి ఇవ్వము అన్నది. ఆ ఇనే అయ్యోయయింది ఇ గబ్బొట్టు మంట మీకు ఇట్లా అంటుంది ఎందుకు అట్లా అన్నది అని ఇక కొంచెం అంత మూడౌట్గా అట్లా కూను కూచొని అక్కడ ఉండిపోయినాంమండి అయితే ఉడిపోయింది తర్వాదా ఇక్కడ నుండి వచ్చిందో అండి ఆమెనుయితే సేమ్ అమ్మవారి లాగానే ఉన్నది ఆ కళ్ళు అన్ని వాళ్ళ పాపని పట్టుకొని వచ్చింది చేతిలో కుంకుమారిని పట్టుకొని వచ్చింది రాచ్చి బొట్టు పెడతామని నేను అక్కడ కుసొంగానే వచ్చి బొట్టు పెట్టాలా పట్టు అని బొట్టు పెడతా అంది నాకు ఆ ఏంది నేనేదో మనసుల గిట్ల అంటే ఆమె గట్ల అన్నది ఈమె నాకు బొట్టు పట్టుకుచ్చి పెడుతాంది ఏంది అ నాకు మస్తు హ్యాపీ అనిపించింది
అమ్మవారే వచ్చిందండి
ఆ హలో
అమ్మవారే వచ్చిందండి
ఆ అయితే నేనే ఏం చేసిన కదా అంటే అరే మీరు ఎంత బాగున్నారు సేమ్ అమ్మవారు లాగానే ఉన్నారు నాతోటి ఒక ఫోటో దిగరండి అని అన్నా నేను అంటే ఎందుకండి దీవితంమని ఫోటో దిగిందండి మళ్ళ పాపా ఆ ఇద్దరు ఇప్పటికి కూడా నా దగ్గర ఫోటో ఉందండి సేం అమ్మవారు ఉన్నట్టే ఉన్నది ఆ నాగర్ లోకం నాగరాణి దిగచ్చినట్టు కళ్ళు అంత అట్లుంది ఆ ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర ఫోటో ఎప్పుడన్నా మీరు కలిసినప్పుడు ఇస్తా అండి నమ్మిన వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు
అంతే అంతే అండి నమ్ముకోవాలే అంతే
థ్యాంక్ యు అండి ఇంత టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి